అండి.
ఆ ఎలా ఉన్నారండి? నమస్కారం ఎలా ఉన్నారు, మీరు బాగున్నరా?
అవునండి, బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారండి?
మేం అద్భుతంగా ఉన్నమండి. మీరు ఇం ఎలా ఉన్నారు, బోం చేశారా అండి?
చేశాను, ఇప్పుడే చేశానండి. మీరు చేశారా?
ఆ చేసామండి. మీరు బా మీరింకా ఈ రోజు ఈరోజు చికెన్ చేశామండి.
అవునా అండి. చికెన్ చికెన్ మీరే చేసారా అండి?
ఆ లేదండి. లేదండి ఇంట్లో వాళ్ళు చేసారు అయితే మీకు ఈ రోజు ఒక చిన్న బిజినెస్ ఓక ఒక చిన్న బిజినెస్ ప్రపోజల్ ఉన్నదండి. దాని గురించి నేను ఎక్స్ప్లెన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, పేరు మాత్రము పేరు మాత్రం చెప్పను, మీరు కూడా చెప్పకూడదండి.
అవునండి.
అయితే ఇది మనకు ఎలా అంటే ఇది మనకు ఈ రోజు సోషల్ వెబ్సైట్లు ఛానల్ వరకు అవి ఏంటిదంటే కొందరు టాస్క్స్ ఇస్తున్నరండి.
ఆ ఉండండి.
అయితే ఎలాంటే ఇప్పుడు మీరు అంటేే పేరు చెప్పకూడదండి. పేర్లు చెప్పడం విరుద్ధము.
ఆ ఓకే అండి.
ఆ పేర్లు చెప్పకండి అయితే ఏంటి దం అంటే ఈ రోజు సోషల్ వెబ్సైట్లల్లా ఎట్లా ఉన్నదంటే మనము ఆసే ఫ్రెండ్ కైనా లేకపోతే మన రిలేటివ్స్ కైన ఎవరి కన్నా బంధుమిత్రులతో మాట్లాడతం కదండి.
అవునండి.
అ దానికి ఏంటిదంటే వారుకు గాను ఏంటిదంటే వాళ్ళు కొంత మనకు ఎమౌంట్ అనేది ఇస్తున్నరండి ఏంటిదంటే దానికి ఒక చిన్న పర్పస్ తోని
హ్
ఈ ఈ రో ఈ రోజు ఈ ఇప్పటి కాలంలో ఏంటిదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చానా పెరిగింది కదా అండి.
అవునండి చాలా పెరిగేసిందండి అది.
ర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చానా పెరిగింది అంటే మనుషులు నిజంగా మాట్లాడితే వ్యక్తిత్వం ఏ ట్లా ఉంటది ఏంటిది అని దానికి సంబంధించి మన ఏంటిదంటే గవర్నమెంట్ వారు చిన్న ప్రోత్సాహాన్ని తీసుకొచ్చారండి దానికి కానీ ఏంటిదంటే కొందరు వ్యక్తులను ఇట్లనే సెలెక్ట్ చేసి వాళ్ళకు చిన్న చిన్న కొంచి కొన్ని ఏంటిదంటే కొన్ని టెస్ట్స్ అని పెడు తున్నారండి, అందులో కనక వాళ్ళు పూర్తి చేసుకున్న ట్లయితే వాళ్ళకు కొన్ని డబ్బులు అనేయి ఇస్తున్నారండి, అది చానా మంచి బిజినెస్ ప్రపోజల్ అండి అది.
అవునా అండి.
అవునండి, ఈ ఈరోజు ఈ ఇప్పటి కాలంలో మొత్తం ఇదే నడుస్తున్నది కదండి అంటే ఆర్టిఫి ఇప్పుడు మొత్తం ఇదే నడుస్తున్నది ఇప్పుడు చూడండి అంటే ఒక వ్యక్తి వ్యతి ఇంకొక వ్యక్తికి కాల్ చేసి మాట్లాడంలో అందులో కూడా డబ్బులు స డబ్బ డబ్బులు వస్తున్నాయాండి
అవునండి
మీ మీ మీ అంటే మీ ప్రక్రియ ప్రకారం అది కరెక్టా అండి అది
అవునండి నా ఆలోచన ప్రకారం అయితే కరెక్టే కదా అండి అది అయితే ఎందుకంటే వాళ్ళు మాట్లాడితే వాళ్ళ కు వస్తున్నాయి కదా అండి
ఆ వాళ్ళు మాట్లాడితే వాళ్ళకు డబ్బులు కూడా వస్తున్నాయి వాళ్ళకు జీవనోపాధి అంటే ఏంటిదంటే వాళ్ళు మాట్లాడే ప్రక్రియను బట్టి
ఊ
ఆ వార్ వాళ్ళకు ఫైనాన్షియల్ గా వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతున్నది అంటే వాళ్ళ డబ్బులు వస్తున్నాయి కదండి వాళ్ళకు
అవునండి చాలా డబ్బులు వస్తున్నాయి వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా ఏమైనా హెల్ప్ అవుతది ఫైనాన్షియల్ గా వాళ్ళు కూడా బాగుంటారు కదా అండి అది
బాగుంటారు అంటే ఏంటిదంటే ఇప్పుడు ఇప్పుడు ఎలా చేస్తున్నరంటే ఫస్ట్ కొన్ని ఫస్ట్ కొన్ని టెస్ట్లు ఇస్తున్నరండి
అవునండి
ఒకవేళ మనం గనక అందులో ఎలిజిబుల్ అయినట్లయితే ఇన్ ఇంటు ఇంటున్నారా అండి ఒకవేళ అందులో గనక మనం ఎలిజిబుల్ అయిన ఒకవేళ మనము గనక అలా ఎ అందులో ఎలిజిబుల్ అట్ల ఏ అయితే వాళ్ళకు ఇంక కొన్ని టెస్ట్ అనే టాస్ గాని అంటే ఇట్లా ఇవ్వడం అనేది జరుగుతుందండి ఎందుకంటే వాళ్ళక్ ఇప్పుడు రోజువారి జీవనం రోజు కూడా జీవనోపాధి గురించి వాళ్ళక్ కొంచెం ఏంటిదండకో అవగాహన ఉంటది వాళ్ళకి ఎంతో కొంత మా తిక సహాయానికి హెల్ప్ ఐతది కదండీ అది తీసుకుండ్రా అది తీసుకుని రావడం చాలా అద్భుతం అండి ఇటువంటి కార్య ఇటువంటి కార్యక్రమాలు తీసుకొని రావడం వల్ల ఏంటిదంటే ఆ మనిషి వ్యక్తిలో మార్పు అనేది వస్తది అతని కొన్ని ఫైనాన్షియల్ కూడా కొంచ తనికి హెల్ప్ అవుతుందండి
అవునండి చాలా హెల్ప్ అవుతుంది ఆయన మైండ్ సెట్ చేంజ్ అవుతుంది ఆయనకు ఒకటి అవగాహన అనేది
ఆ అవగాహన వస్తది ఇంకోటి ఏంటంటే ఎదుటి వారితో ఎలా మాట్లాడాలా రెస్పెక్ట్ టుప్పులు ఎట్లా ఉండాలా
అవునండి
ఇప్పుడు మనం బయట మాట్లాడిన ప్రవర్తన చెప్పండి వింటున్నాను చెప్పండి
కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతయ్ కదండి
ఆ ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగు
ఆ ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతే ఏమయితదంటే రేపటి రోజు మనం ఏదన్నా ఉద్యోగానికి వెళ్ళిన లేకపోతే ఎవరన్నా గొప్ప వాళ్ళతో మాట్లాడినా కూడా వాళ్ళకి ఎంటిదంటే కొంచెము మాట్లాడే ప్రవర్తన మారతాయి కదండి
అవునండి మారుతది
మాట్లాడే ఆ మాడుతుది వాళ్ళకేంటిదంటే స్కిల్స్ అనే కొంచెం దొరుకుతాయి ఈసీ ఈ ఇటువంటి కార్యక్రమాలు తీస్కరావడంపై మీ ఉద్దేశం ఏంటిదండి
మా ఇట్లాంటి కార్యక్రమం ఇంకా రావాలనే ఉద్దేశం ఉందండి ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమం వలన చాలా మందికి లాభం అయితాంది ఇంక కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అయి తాన్నాయి ఇంకా రాబోయే రోజుల్లో ఇయి చాలా ఎక్కువ అయితాదని నేను ఆలోచిస్ తున్నా దీని వల్ల చాలా మందికి ఓ అంటే చాలా మందికి ఫైనాన్షియన్ గా హెల్ప్ అయితాంది ఇంకా వాళ్ళకు ఎ ఎట్లా చెయ్యాలి ఎవరితోని ఎట్లా రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడాలి అది వాళ్ళకి హెల్ప్ అవుతుంది అది తెలుస్తుంది వాళ్ళకు అని నేను అనుకుంటున్నా అండి
కరెక్ట్ అండి మీ మీ మీరు మీరు ఆలోచించింది కూడా కర టాన్ ఎందుకంటే ఎదుటి వారితో ఎలా మాట్ ట్లాడాలి అనేది వాళ్ళు నేర్పిస్తున్నారు కదండి ఇప్పుడు మనకు
అవునండి తె
కానీ గవర్నమెంట్ వారు ఇచ్చి గవర్నమెంట్ వారు ఇటువంటి ఇంకా ఇటువంటి ఇంకా తీసుకురావాలండి
తీసుకురావాల అదే అంటున్నా కదా అండి గవర్నమెంట్ ఇట్లాంటిది స్కీములు ఇంకా తేవాలె ఇంకా డెవలప్ కావాలి ఇది
ఇంకా డెవలప్ కావాలి ఏంటదంటే కొంచెం ఆర్థిక పరిస్థితి కూడా కొంచెం పెరుగుతది
అవునండి
దాంతో అవగాహన కూడా వస్తది
ఆ అవగాహన వస్తది ఇయ్యాల రేపు ఇంకా అన్నీ ఫైనాన్షియన్ గా చాలా పెరిగిపోతానాయి కదండి
ఫైనాన్షియల్ ఈ రోజు ఈరో ఈ ఈ రోజుల్లో చూడండి మనమూ మనం ఏం చేసినా ఏమైనా కూడా మనకి ఏంటిదంటే ఈ రోజుల్లో ఏది చూసినా కూడా నె ససరీ నీడ్స్ అనే రేట్లు కూడా బాగా పెరిగినయి కదండి
బానే అండి నెససరీ రేట్లు అంటే ఆ కె ఎక్స్పెక్ట్ చేయలేము అంతా పెరిగిపోయినాయండి
చనా పెరిగిపోయినాయి దానికి గాను ఏంటిదంటే గవర్నమెంట్ వాళ్ళు ఏదో ఒకటి ప్రతి ఒక్క దానికీ కొత్త విధానం అన్నా తీసుకొని రావాలి
అవునండి తీసుకురావాలె
కొత్త విధానం తీసుకొనొస్తే కొత్త విధానం తీసుకొనస్ సేంటిదంటే ఎదుటి ఎదుటి వారికి కూడా అంటే ఎలా అంటే బర్డన్ కాకుండా ఉల్లాసంగా ఉత్సాహంగా చేసుకునే కొన్ని ఏమిదంటే చిన్నపాటి రోజు వారీ చర్యలు
ఆ
అ తీసుకోనొస్తే ఏంటిదంటే ఎదుటి వారికి కూడా కొంచెము చానా అన్పిస్తుంది బాగా అన్పిస్తది కదా అండి
ఆ అవునండి ఆళ్ళు హ్యాపీగా పని చేసుకుంటారు ఆళ్ళు
అదే ఉన్నది కదా
ఆ పనిలో కూడా వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తది వాళ్ళు ఇంట్రెస్ట్ అస్ చే చేసే పని వేరే ఉంటదండి మనకు ప్రెషర్లైజ్లా సు చేసే పని వేరే ఉంటది కదండి
అదే అదే అదే అండి అదే మనిషి మనిషి ఎప్పుడన్నా కూడా మనకి ఏంటదంటే సంతోషకరంగా చేస్తే
ఆ
సంతోషకరంగా చేస్తే మనిషి అనేది సంతోషంగా చేస్తాడు అంతేనా అండి
ఆ అవునండి మంచి స సంతోషంగా ఏమైనా పట్టుదలా ప పట్టిందంటే అది చే చేయడానికి ఎక్కువ సమయం పట్టదండి అదే మీకు అది ఇంట్రెస్ట్ లేకుండా ఇట్లా చేయాలంటే దానికోసం మీకు అంటే చెయ్య బుద్ధి కాదు ఇట్లా రేపు చేద్దాం రేపు చేద్దాం ఇట్లాంటివి ఇగ్నోర్ చేత్తరు నెగ్లెన్సీ చేత్తరు కదండి అదే మాకు ఇష్టమైనది ఉం టే ఉన్నాదంటే అరే చేద్దాం ఇప్పుడే చేద్దాం అట్లా ఫాస్ట్‌గా చేసు కుంటారుగా నా నా ఉద్దేశం ప్రకారం
తో పాటు ఉపాధితో పాటు కొంచెం ఏంటిదంటే డబ్బులు ఇ స్తే ఇంకా మనిషికి అనేది ఇంకా సంతోషంగా కనిపిస్తది
ఆ సంతోషంగా అరే నాకు ఇది చేస్తే నాకు ఇది అస్తాంది నాకు ఇది ఫైనాన్స్ న్గా హెల్ప్ అయితంది నేను అస్తే నాకు స్టేబుల్ అయితాన్న లైఫ్‌‌లో ఒకటి తేం స్టంట్ అయితంది నాకు అన ట్టు వాడు ఎక్కువ చేయడానికి ప్రయాణిస్తాడుగా అండి
ఏ పని మనం చేసినా కూడా దానిమీద బర్డన్ ఉండ్డదండి అంటే బర్డన్ అంటే ఈరోజు ఎట్లా ఉంటాయి ఇప్పుడు మీరు చూసుకోండి ఎంఎన్సి కంపెనీలు ఉంటాయి అంటే ఎంఎన్సి అంటే మల్టీనేషనల్ కంపెనీలు
అవునండి
వాళ్ళేం చేస్తారు ఇప్పుడు మనకు జాబ్ ఇస్తారు జాబ్‌కి ఏంటిది తప్పనిసరిగా మనకు వాళ్ళకి టాస్క్స్ ఉంటాయి కదండి
టాస్క్ ఉంటాయి
టాస్క్ కంప్లీట్ చేస్తేనే యమౌంట్ వస్తాయి
అవునండి
టాస్క్ లేని టాస్క్ లేని జాబులు అనేది మనం రావాలని కోరుకోవాలి ఫ్యూచర్‌లో
అవునండి చాలా కోరుకోవాలి ఎందుకంటే టాస్క్ ఉంటే ప్రెషరైజ్ ఉంటది ప్రెషర్ ఉంటది కదండి మా మీద ఎట్లయినా చేసి ఇది చేయాల్సిందే అన్నట్టు ఉంటది
క్కులో ఏ వర్కులో ఏది ఏమున్నా కూడా మెంటల్ ప్రెషర్ ఉండద్దండి
అవునండి చేసే పనులు కూడా కారు మెంటల్ ప్రెషర్ ఉంటే
ఆ చే చేసే చేసే
మెంటలీ స్ట్రాంగ్ ఉండాలే కాని కాకపోతే ఇది మెంటల్ స్ట్రెస్ ఉంటే మాత్రం చేసే పని కూడా చేయబుద్ది కాదండి మాతోనయ్యే పని కూడా కాదు మెంటల్ ఇష్యూ ఉంటే
ఇప్పుడు ఒక ఒక మనిషి నీ దగ్గరికి వచ్చి నువ్వు ఒక నువు ఒక వంద పేపర్లు ఇయ్యాలే నింపాలి అంటే అది మెంటల్ ప్రెషర్ అది
అవునండి
వంద పేపర్లు ఈయాలి నింపాల అంటే మెంటల్ ప్రెషర్ అతను అతను ఏం చే స్తాడు వంద నింపుతాడు కను ఉదయం నుంచేళ్లి జాబ్‌కు రాడు
రాడు ఇగ అంతే కదండి ఇగ ఎ ఇది ఏంది మొత్తం ప్రెషర్ ఉంది మెంటల్
మెంటల్ ఏదు ఏదు టి నేషనల్ కంపెనీలో ఇప్పుడు జరిగేది అదే కదండి మొత్తం ఇప్పుడు సమ్ వాట్ ఇప్పుడు ఏ పని చేసుకున్నా కూడా ఏది ఇ ఇప్పుడు ఏదన్నా కూడా మనం చేసేది మనతోనే డబ్బులు సంపాదిస్తున్నారు మనకే శాలరీ ఇస్తున్నారు
అవునండి అదే అది అది కూడా శాలరీ ఎట్లా అంటే స ప్పిగా ఇస్తలేరు అది ప్రెషరైజ్ చేసి ఇస్తున్నారుగా అండి
ప్రెషరైజ్ చేసి ఇస్తున్నారు సరే అండి మీతో చా మీతో మాట్లాడి నాకు చానా అద్భుతంగా అనిపించింది అండి ధన్యవాదాలు మీతోని మాట్లాడి
అవునండి మీ నాకు కూడా మీతోని మాట్లాడి చాలా మంచిగా అనిపించిందండి మీ సమయాన్ని కేటాయించి మాట్లాడినందుకు ధన్యవాదం అండి
ధన్యవాదాలండి